హలో
హాయండి
హాయ్ అండి బాగున్నారా అండి
ఉన్నామండి మీరు బాగున్నారా
బాగున్నమండి ఏం లేదండి ఖాళీ అండి మీరేం చేస్తున్నారండి
ఏం లేండి మేము కూడా ఇప్పుడే లంచ్ అయిపోయింది పిల్లలు పడుకున్నారు ఖాాలీ
అవునా అండి ఓకే ఏమంటా చెసిరండి
ఈ రోజు చిక్కుడుగాయ్ అండి
ఓకే మేము చుక్క కూర టమాటా చేసామండి మాది ఇప్పుడే లంచ్ అయిపోయింది ఖాళీగానే ఉన్నామండి బాబు పడుకున్నాు
మీరు వేరే ఉంటారా అత్తాయ్య వాళ్ళతూ ఉంటారా అండి
మేము వేరే ఉంటామండి మీరు
మేము అత్తే వాళ్ళతోనే అండి
అచ్చా ఓకే
ఇంకండి బాబు స్కూల్ కి వెళ్తున్నారా పిల్లలు
లేదండి ఇంకా ఇంకా స్కూల్ స్టార్ట్ అవ్వలేి కదా పంపించాలండి
హ
హ
ఇంకా నర్స్ ఆ వె పాప వెళ్తుందండి
ఓకే
ఉహు
లాస్ట్ ఇయర్ నర్సరీ వాళ్ళకి తెలీదు కదా బుక్స్ చింపేస్తారేమో అని తీసుకు తీసుకోలేదు ఈ ఇయర్ తీసుకోవాలి
అచ్చా ఓకే అండి మేము కూడా అంతే ఈ ఇయరే బాబు నర్సరీ
హ
ఇప్పుడే పడుకున్నాడు బాబు
అవునా ఇంట్లో ఎప్పుడైనా బుక్స్ ఇస్తేనే తింపేసేది ఇంక నర్సరలో ఉన్నప్పుడు ఇక తనకు తెలిదుగా ఎందు క్లే అనేసి నార్మల్ గా స్లేట్ మీదనే ప్రాక్టీస్ చేయిచ్చ ఏబీసిల్ మొత్తం
అచ్చా ఓకే
స్టార్టింగ్ లో ఏం రాలేదు ఒక టూ త్రీ మంత్స్ అంతా ఒక వన్ మంత్ అట్ల ఏడవడం సరిపోయింది జూన్ మొత్తం జూన్ మొత్తం తను వెళ్ళడానికి అలవాటు పడడానికే సరిపోయింది తర్వాత ఓకే ఇంగ మల్ల మెల్ల గ నేర్చుకుంది
ఓకే
మీ బాబుకి వస్తాయండి అండి ఏబీసీలు
ఇంకా అండి
మీ బాబుకు వస్తాయా ఏబిసీలు
రాదండి ఇంక ఇప్పుడిప్పుడే నేర్చు కుంటుండు నోటితో చెప్పగలుగుతాడు గని రాయడం వస్తలేదండి ఇంకా
ఆహా అక్షరాభ్యాసం ఎక్కడ చేపిచిరు
మేము వర్గంలో చేపిచ్చామండి
అవునా
మీరు ఎక్కడ చేపిచారండి
మేము ఇక్కడే అండి తరూరులోనే అప్పుడు బాబు పుట్టిండు వాడు ఆ మ ట్వంటీ ఫస్ట్ అయిపోయాక చేపిచ్చాము ఇగ అప్పటికప్పుడు
ఓకే మేము ఆ వర్గంలో మా బావ పిల్లలతో చేపించామండి ఇక అక్కడ
అవునా
ఊ
షాపింగ్స్ ఎక్కడ చేస్తారండి బాగ
మేము షాపింగ్స్ ఒచ్చేసి సూర్యాపేటలో చేస్తామండి ఇక్కడ అక్కడయితే రీజనబుల్ గా ఉంటాయి
ఆ అక్కడ తిరుమలగిరి నుండి అక్కడికి వెళ్తార
ఆ అవునండి తిరుమలగిరి నుంచి వెళ్తాము దగ్గరే అండి మాకు జస్ట్ ఒక హాఫ్ అన్ అవర్
హ అక్కడ సూర్యాపేటకెళ్ళి వేస్తార అయితే
ఆ సూర్యాపెట్ కెళ్ళి చేస్తామండి ఆ కొంచెం రీజనబుల్ అనిపిస్తది క్వాలిటీ బాగుంటది
కాదండి అ అటు అంటే ఇటు ఇది కూడ దగ్గరే కదా మావి
ఆ దగ్గరే అండి
ఊ
సేమ్ డిస్టెన్సెస్ వస్తది
ఉ
ఆ చెప్పండి
అదే సేమ్ వస్తది ఇక్కడ కూడా బాగుంటాయి కదా అంటున్నా
అచ్చా ఓకే ఎప్పుడు వచ్చి చెయ్యలేదాండి
అవునా
ఈ మధ్యలే చూస్తున్నాను ఒక షాపింగ్ మాల్ ఎప్పుడైన్నా విజిట్ అవ్వాలి ఇంగ
ఏదండి
రాజ్యలక్ష్మి షాపింగ్ మాల్ ఉంది కదండి దాని చూద్దాం అనేసి ఉమ్ ఆఫర్స్ బా పెడుతారు కుర్తీ షర్ట్స్ కూడా బాగుంటున్నాయి కదండి
ఆ అవునండి తక్కువ కాస్ట్ కి ఉంటున్నాయి ఫైవ్ హండ్రెడ్ లో సిక్స్ హండ్రెడ్ లో ఉంటున్నాయి శారీస్ కూడా బాగుంటున్నాయి ఆఫర్ లో కాసం లో కూడా బాగుంటాయి శారీస్
అచ్చా ఓకే కాసంలో కొంచెం కాస్ట్ అనిపిస్తాయండి
లేదు లేదండి వర్త్ రీజనబుల్ ఉంటాయి హోల్సేల్
నేను ఒకసారి మా సారికిి తీసుకున్నానండి అంటే నార్మల్గా
ఆ జెంట్స్ కి జెంట్స్ కి కిడ్స్ కి బాగుంటాయి కాసము లో రేటు శారీస్ కి ఆ ఆ మన టాప్స్ యాంకిల్స్ అవన్నీ తక్కువ
ఆహా
నేను ఎప్పుడు ఇంక అందులోకి వెళ్తాను అయాంకిలో ఒకటి వచ్చే వన్ ఫిఫ్టీ వన్ ట్వంటీ అంతే టాప్స్ త్రీ హండ్రెడ్ నుండి బాగుంటాయి ఇగ
అవునా అండి ఓకే నాకెందుకో చాలా కాస్ట్ అనిపించింది ఒక టూ టైమ్స్ అట్లా వెళ్ళి చూసాము మైబాద్ లో
ఆ
కొంచెం కాస్ట్ అనిపించింది అందుకే ఇంకా ఎక్కువ వెల్ళను కాసాం కి
ఆహ
వెళ్ళిన క్వాలిటీ బాగుండాలి కదండి
అవునండి మా బాబు అప్పుడు మొన్న ఇంటికెలు తీస్తామంటే ఒకసారి సారీ తీసుకున్నా
ఓకే
ఆ ఎయిట్ ఫిఫ్టీ లో బనారసీ కట్వర్క్ లేసి వచ్చింది బాగుంది
అచ్చా ఓకే నేను కూడా రీసెంట్ గా వెళ్ళానండి మాంగళ్య మొన్న మా అనివర్సరీ ఉంటే ఇప్పుడు ఆరెంజ్ మెరును ట్రెండ్ అవుతుంది కదా అది తీసుకున్నానండి
ఉహ ఎంత మరి
ఆ థౌజండ్ రూపీస్ అండి అంతే
అహా
ఇంకొకటి వర్క్ సారీ తీసుకుని ఉండే బర్త్డే కట్లా యూజ్ చేస్తాది అని దానికి ఫోర్టీన్ హండ్రెడ్ పడింది
అవునా అదే
ఈ మధ్యలా ఇక ఇప్పుడు బాబుకిి స్కూల్ కి పంపిస్తాం కదా షాపింగ్ స్టార్ట్ చేయ్యాలండి ఇంకా
ఆ అవునండి ఫస్ట్ యూనిఫామ్ లేదా
యూనిఫామ్ అంటే ఇప్పుడే ఉండదు కదండి
అవునా
ఇప్పుడే మళ్ళీ వెళ్తాడో వెళ్ళాడో కన్ఫామ్ గా తెలీదు కదా కొంచెం అలవాటు అయ్యే వరకి
అదే అదే సేమ్ మేము కూడా అసలు లాస్ట్ ఇయర్ యూనిఫామ్ తీసుకోలేదు బుక్స్ తీసుకోలే ఎందుకంటే తను చాలా పెరిగింది పోయి లాస్ట్ ఇయర్ కి ఇప్పటికి చెబ్బీగా అయింది హైట్ పెరిగింది ఆ అయితే ఈ జలుబు జరాలు ఫోర్ ఇయర్సే కదా తను ఎక్కువ వెళ్ళలేదు అనేసి యూనిఫామ్ తీసి తీసుకో లేదు అది తీసుకోలేదు ఏంటంటే మంత్లీ ఒక టూ ట్వంటీ డేస్ పోతారు టెన్ డేస్ తప్పీయడమే ఉంటది
అవునండి ఇప్పుడు ఈ బాబుని పంపించాలంటే భయం వేస్తుందండి ఉమ్ ఉంటాడో ఉండడో ఎట్లనో లాస్ట్ టైమ్ త్రీ డేస్ వెళ్ళాడు ఆఫ్టర్ అక్షరాభ్యాసం వెళ్తేనే ఉండలేడు ఏడ్చాడు బాగా ఇప్పుడు పంపించాలంటేనే భయం వేస్తు
లేదు మా నేను మా చిన్న మా బాబు వన్ మంత్ బాబు తనకి ఈ మిల్క్ ఇచ్చి పడుకోబెట్టి స్కూల్ కి వెళ్ళి తనతో ఒక వన్ అవర్ అక్కడ స్కూల్ లో స్పెండ్ స్పెండ్ చేసి వచ్చేదాన్ని
అచ్చా ఓకే
తను టీచర్స్ కి అక్కడ ఫ్రెండ్స్ కి అలవాటు పడాలి కదా మళ్ళీ తను ఏడుస్తుంటేనే ఇంటికి వచ్చేదాన్ని నేను వచ్చాక కాసేపు కాసేపటికి ఏడు ఆపేసేది
అచ్చా ఓకే ఏం చేసారంటే వీళ్ళ నానమ్మగారు ఉంటారు కదండి ఆమె ఇగా వదిలేసి రాలేక అక్కడే ఉండేది ఒక త్రీ డేస్ బాబుతో పాటే టీచర్స్ కూడా కొంచెం తెలిసిన వాళ్లే గాని అయినా ఈయన ఉండట్లేడు మా బాబుకి జేసీబీ అంటే పిచ్చి స్కూల్లో జేసీబి పోత్ పోతుంటే కూడా జేసిపి జేసిపి అని అరుస్తుండంట కొంచెం ఇంగ ఎట్లా అలవాటు అవుతాడో అని భయం వేస్తుంది
ఈ ఆ ఏంటండి బాయ్స్ కి పిల్లలకి ఎక్కడ చూసినా ఎవ్వరు చూసినా పిల్లలు మీ ఈ బాబు అంత వాళ్ళు జెసిబి జెసిబి జెసిబి అది తోలడం తెల్వదు దాన్ని సరిగ్గా పర్టిక్యులర్ గా చూడన్ కూడా చూడరు వీళ్ళు అది వస్తుంటే పోతుంటే క్లారిటీగా చూడరు ఏం లేదు ఆ బండి మాత్రం కావాలి జేసీబి
అవునండి మా బాబుకి బొమ్మలు కూడా అన్ని జేసీపిలే ఉంటాయండి మ్యాక్స్
హా హా అవునా
ఆ బొమ్మలు లేంది ఏమంటారు అన్నం తినడు ఫోన్ చూసినా కూడా ఫోన్ లో కూడా బొమ్మ జేసీబీ బొమ్మ బొమ్మలే చూస్తాడు
అవునా
ఆయ్ మొన్ననే రీస్ రీసెంట్ గా సైకిల్ తీసుకొని ఉండే అండి ఇప్పుడేమో ఇక సైకిల్ మీద ఆడుతుండు
ఇక ఏం పోతాడో స్కూ స్కూల్ కని భయమేస్తుంది స్కూల్ ఒక్కటి కొంచెం అలవాటు అయితే బాగుండేటట్టుందని చూస్తున్నాం
హ్మ్ హు తొక్కుతాడా సైకిల్
ఆ తొక్కుతుండండి సైకిల్ తొక్కుతుండు ఇగ ఏమన్నా త్రీ థౌజండ్ అయినాయి అండి
హ్మ్ హు పాపకు కూడా తీసుకోవాల ఎక్కడ అక్కడే తీసుకున్నారు మీరు ఉండే దగ్గర
ఆ మేముండే దగ్గరే తీసుకున్నామండి
ఊ హుమ్
మ్ ఇంగ మా బావ వాళ్ళకి ఇద్దరు పిల్లలు మా బావ వాళ్ళ బాబుకి మాటలస్తలేవన్నీ
అవునా ఇంకాస్తలేవా
ఇంకా రావట్లేదండి ఇప్పుడు ఈ మధ్యలో ఏమో ఏడీ హెచ్డీ అనేసి ఆర్టిజం అ నేషి ఇవన్నోచ్చయ్ కదా
నా
మా బాబు కంట నైన్ మంత్స్ త్ పెద్ద మా బాబు కన్నా ఓస్ ఆ నైన్ మంత్స్ తే అండి ఆ బాబు పుట్టాడు ఇ బాబు కడుపులో పడ్ టడంతె
అవునా
ఇగ నైన్ మంత్స్ పెద్ద అబ్బాయికి వస్తలేవు మా బాబు బాగానే మాట్లాడుతుంది ఇప్పటికైతే ఆ బాబుకి రావట్లేదని ఇగ హాస్ప్ పటల్సు దేవుళ్ళని అడిగించడం అట్లా చేస్తున్నామ అండి ఇంగ
అయ్యాయో బాగా ఇబ్బంది పడుతున్నారా మీకు కూడా ఇబ్బంది ఇగ
ఆ మాక్ కూడా చాలా ఇబ్బందైతుందండి ఎవరన్నా చూసినా మీ బాబుకు ఒస్తున్నాయ్ మీ బావ వాళ్ళ బాబుక్ ఒస్తలేవ్ అన్ అంటురు
మ్ అదే మనక్ కొంచం ఎట్లా అనిపిస్తా వాళ్ళ ముందుంటే వాళ్ళు ఫీల్ అయితరు
అవును చాలా ఫీల్ అయితురండి వాళ్ళు మొన్న వచ్చేళ్ళారు ఏదో పని మీద ఒ ఒచ్చారంట ఒచ్చేసి ఎళ్ళినారు ఇంగా కొంచం ఆ బాబు ఏంటంటే పిల్లల్లో కలవట్లేడు మెయిన్గ
అదే ఫ స్టార్టింగ్ నుండి మంచి అలవాట్ చేయాలి ఆడు కోవడం అట్లా అట్లా తెల్వొస్తాది మంచిగా పిల్లలతో ఆడుకుంటే
అబ్బాయికి ఎక్కువగా ప్పుడ్ టీవీ అలవాటు చేసారండి టీవీ బాగా అలవాట్ చేష్న అ
అవునా
టీవీ అల్వాటయిపోయింది మా తోటి కోడలు మా బావ జాబ్ చేస్తారు ఇద్దరు వాళ్ళు జాబ్ కేళ్ళిపోయేది మా తోటి కోడలు వాళ్ళ అమ్ముండేది ఏమైందంటే ఇంగ అ బాబుకి అట్లా అయి పెందింగ టీవీ అలవాట్ చేసి వాళ్ళు వేరే వర్క్ చేసుకోవడం ఎక్కువ పట్టించ్ కోకపోవడం
అదే మాట్లాడకపోవడమే
ఆ మాట్లాడకపోవడం ఆ అట్లా చేసేసరికి అబ్బాయికి అట్లా అయిపోయింది ఇప్పుడు ఫుల్లు డబ్బులు అయితున్నాయండి ఎన్నంటే మ్యాక్స్ వన్ మంత్క్ కే ఫిఫ్టీ సిక్స్టీ థౌజండ్ అయిపోతున్నాయ్
ఆ వాళ్ళ వాళ్ళక్ అనుభవం అయితుంది అందుకే పిల్లలు ఎక్కువ ముచ్చట పెట్టాలి త్రీ మంత్స్ ను నుండే స్టార్ట్ చేయాలి ఉగ్గు ఉగ్గు అత్తా అది ఇది అనుకుంటూ
లేదండి అప్పుడు నేను మా బావ వాళ్ళ ఇంట్లో ఉన్నాను మా బాబు కడుపులో ఉన్నప్పుడు అప్పుడు బానే నే ఉన్నాడ్ యాక్టివ్ ఉన్నాడు అన్ని చెప్ పేది ఎక్కువగా ఆడేది ఇప్పుడు ఎట్లా అయిపోయిందంటే ఆ బాబు కి మేబి ఏదన్నా వల్లది మేనరికం
అవునా
మేనరి క్కమయి అట్ల అయిందేమో అనేసి చాలా మంది డాక్టర్స్ కి చూపించాము
అవునా మేనరికం తీయలేదా
అయితే అప్పుడంతా వాళ్ళక్ కి వాళ్ళ చెల్లె వాళ్ళ హస్బెండ్ చనిపోయాడంట ఆ బాబు కడుపులో పడ్డప్పుడు అప్పుడు సూ హలో
ఆ ఓకే అండి కట్ చేయండి
ఓకే